హలో హలో విన్పిస్తుందా నా వాయిస్ ఇప్పుడు ఓకేనా వినిపిస్తుంద
ఆ ఆ వినిపిస్తుంది.
ఏం చేస్తున్నావ్
ఏముంద అక్క కాలి తిన్నా ఇప్పుడే ఆఫ్న్ ఉంది
తిన్నావా రా ఉమ్ ఉమ్ ఎంకర్రి
మీ ఆ మమ్మీ వాళ్లు చికెన్ ట్రై చేశారు ఆన్లైన్లా
ఒకే
నువ్వేం చేస్తునావ్ డిలేనా
ఆ తిన్నా తిన్న ఏం చెయ్యట్లే ఇందాకే తినేసి
ఓ ఆ ఏం కర్రి చేసి కర్రి హస్టల్ లో
మోస్ట్ ఆలు ఇంకా టమాటా ఆలు టమాటా మిక్స్ ఉమ్మ్
అదే ఇంకా
ఏం చేస్తున్నా మూవీ ఏమైనా మూవీ చూస్తున్నావా ఏమైనా
ఏం చూడట్లేదు అక్కా ఊరికేనే బెడ్ మీద అట్లా పడుకని ఫోన్ ఇప్పుడే తీసి చూస్తుంటే మిసిడ్ కాల్స్ ఉన్నాయని చేసా
అవునా ఆహా
ఆ
రీసెంట్ ఏ మూవీ జుడలేదా
ఏం చూలేదు
మీకు ఏ అంటే ఏ సీజన్ అంటే ఇష్టం సమ్మరా లేకుంటే వింటరా రేనీ సీజన్
ఆ నాకు వింటర్స్ ఇదే చలి చాల
ఆహా
ఎందుకంటే కొంచెం చల కొట్టిద్ది కొంచెం చలి పెట్టింది
అవును అవునవును ఎండాకాలం అంటే ఎందుకు ఇష్టం లేదు మరి
అబ్బు మంట మండద్దక్క ఒల్ంతా వేడిగండదిది రైగులి ఇల్ యితే సచ్చపోత్రింగ ఎండల రే చిన్న పిల్లాలన్నా కూడా వడగాలి అంటారు వడదెబ్బ అంటారు ఎండ దెబ్బ అంటారు
అవును
అంతా ప్రాబ్లమ్ సర వర్షాకాలం అయితిగ బయటికి పోవాలన్నా కూడా ఇబంది ఇబంద అఐతి
హ
అందుకే నాకు అది ఇష్టం ఉండదు ఇదయితే కొంచెం చలికాలం ఎండాకాలం అదే చలికాలం అయితే కొంచెం ఎండగొట్టింది చలిబెట్టింది
అవును మరి సమ్మర్ లో ఇది ఎడాకాలం కదా ఎలాంటి జాగ్రత్త లు తీసుకోవాలి
ఎక్కువ బయటికి పోవద్దు
మ్మ్
మీకా ఇంట్లోనే అలా మంచి కూలర్ పెట్టుకోవాలా ఎండకెల్తిగద తగిలినట్టే మనకి
ఎండకి వెళ్తే అవును ఎండదె బ్బల్ తగల నాడు వడ దెబ్బ తగుల నాడు
మ్మ్
ఎండదెబ్బ తగుల్తది కదా అలాగే వడ దె బ్బ కూడా తగుల్తది
ఆ
ంటర్ వాటర్ ఎక్కువ తాగాలిి అలాగే కుళ మన శరీరానికి ఏవైతే చల్లదనాన్ని ఇస్తాయో అవి ఎక్కువ తినడం గాని తాగడం గాని చేయాలి మనం మ్మ్
అవును
మ్మ్
మంచి ఫుడ్ తీసుకోవాలి. ఎండాకాలం లేకుంటే ఊకనే నీరసం అయితాం
ఆ అవును మ్మ్
మ్మ్
ఓకనేే నీరసం అయిపోతున్నావు
అ
అట్లనే ఇది క్యారెట్స్ ఎక్కువ తింటూ ఉండాలి వాటర్ మిలన్ ఇంక ఈ కాలంలో ఎండాకాలంలో అల్ల నీరు పండ్లు అలాగే ఇకా ఇవి ఆ అవును ముంజ కాయలు కూడా వస్తాయి
అవును
అవి కూడా మనకి చల్లదనాన్ని ఇస్తాయి తింటే మనం శరీరానికి అవును హ్మ్
అ
నీకేమి ఇష్టం ఇ ఆ కర్రీస్లో వెజ్ లో
వెజ్ లో ఆలూ ఫ్రై
హ్మూ ఆ నాకు కూడా ఆలునే ఇష్టం
ఆ ఛీ చికెను మళ్ళీ నాన్ వెజ్ అయితే
ఇంకా మిగతా ఏమి తినవా
తింతగాని ఇది అయితే ఎక్కువ ఇష్టం గా ఠ ఆహా అదా మట్ మటన్ తక్కువక్క ఆ
ఓ చేస్తావా ఇంట్లో ఎప్ ఎప్పుడన్నా నువ్ చికెన్
హు బిర్యానీ కూడా చేస్తా అప్పుడప్పుడు
బిర్యానీ ఎట్లా చేస్తవ్ చెప్పావా నాకు కొంచెం
హలో బిర్యానీ ఎట్లా చేస్తారో చెప్ చెప్తావారా నాకు
ర్యాని అంతే
హ్మ్
ఇ మ్యూట్ లో పెట్టినా మనం మాట్లాడిన వినపడదు
హలో
పోలేద్ ఆ అక్క
ఆ చెప్పురా దమ్ బిర్యానీ ఎట్లా చేస్ సరు
ధమ్ బిర్యానీ మనం మాట్లాడుతే వినపడదు బిర్యానీ చికెన్ ని ఫస్ట్ కర్రీ చేసుకోవాలి ఆ అన్నీ మాలు మసాలాలు అన్ని పట్టేసి చికెన్ బె చికెన్ చేసేసుకోవాలా చికెన్ని మంచి మాల్ మసాలా పెట్టి మంచిగా ఫ్రై చేసి చికెన్ని ఆ మంచిగా సిమ్లో పె ఇ మంచిగా మగ్గనియ్యాలి కర్రీని
ఉమ్
ఉగ్గనిచ్చాకా ఇంగా బియ్యం ఉంటాయి కదా అక్క బియ్యాన్ని సప్రెట్ గా వండుకోవాలా సపరెట్గా వండుకొని పుల్లలు పుల్లలు కొంచెం బాగా మెత్తగా అయ్యేదాకుంచుకోవద్దు పుల్లల పుల్లలు ఉంచుకనే టట్టు ఉంచుకొని ఆ తీసేసుకొని ఈ రైస్ ని తీసి ఇప్పుడు ఈ కర్రీ అయిందో కాలేదో చూసేసు కొని ఒక లేయర్ రైస్ ఒక రేయర్ చికెన్ ఒక లేయర్ రైస్ పెట్టేసుకొని పైన ఆ డీప్ ఫ్రై చేసిన ఆనియన్ని ని మం చిగా ఎసుకోవాల కోత్మీర పుదీనా ఫుడ్ కలర్ వేసుకుంటే
దాంట్లో ఇంకా నెయ్యి కూడా యాడ్ చేస్ టరు కదా అవును నెయ్యి కూడా యాడ్ చేస్తారు ఇంకా
ఉన్నావాళ్ళు చేస్తర్ లేని వాళ్ళ చయ
నెయ్యి ఎస్ తే ఇంకా ఫ్లేవర్ మంచిగుంటది అలాగే టేస్ట్ కూడా మంచిగా వస్తది
మమ్మీ ఆయిల్ పోసి లే కుంటుంటె
ఆవీరి పోకుంటా లాస్ట్ లో దానికి ఏదైనా బింద గాని లేకుంటే బాగా వజన్ ఉన్న ప్లే ట్ గాని ఏదన్న ఒక టి పెట్టాలి వజన్ గా అప్పుడు ఆవిరి పోదు మం మంచిగా అప్పుడు బిర్యానీ టేస్ట్ మంచిగా వస్తది మేమైతే మా ఇంట్లో ఆ మేమైతే చికెన్ ఉమ్ చికెన్ని ఫస్ట్ మంచిగా కడి గి ఒక టూ త్రీ టైమ్స్ కెన్ని వాష్ చేసు కొని వాటర్ తోని మంచిగా దాంట్లో కొంచెం ఆ చికెన్ లో కొంచెం పసుపు కొంచెం పసుపు అల్లంవెల్లిపాయ పేస్ట్ కారం ఉప్పు గరం మసాలా గరం మసాలాలు ఇంకా చికెన్ చికెన్ మసాలా ధనియాల పొడి లవే కొడుకపోడి ఇ కొంచం ఆయిలు అలాగే కొంచెం పెరుగు ఇవన్నీ ఆ పెరుగు కొంచెం ఏసి వాటిని మంచిగా కలుపుకొని ఒక గంట ఒక అరగంట పక్కన పెట్ కుంటాం అలాగే కొన్ని మిరపక్ కాయలు కొన్నిమిరపకాయలు కొన్ని అలాగే కొన్ని ఆనియన్స్ ఆనియన్స్ ఎక్కువనే తీసు కోవాలి ఎందుకంటే బిర్యానీ గాబ ఆనియన్స్ ఉంటేనే మంచిగ ఉంటది
ఆనియన్సి ఆనియన్స్ కట్ జెసి పెట్టుకోవాలి ని అలాగే కొత్త మీరు పుదీనా ఇంక కర్వేపాకు లు ఇప్పుడు కోవాలి కొన్ని ఇగ మనం ఎంత బియ్యం పెట్టుకుంటామో అన్ని గ్లాస్ కొ కడిగి ఒక మనం ఇంకొక ఆఫ్ అన్ అవర్ ఉంది అనగా కడిగి బెట్టుకోవాలి చేసి తే ముందు ఆ తర్వాత ఉ ఆయిల్ ఆ కొన్ని ఆనియన్స్ మనం ఫ్రై జేసి పెట్టుకోవాలి ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకోన్నాం అయిపోయినంక ఒకటి బిర్యానీ చేసే గంజు తీసుకోవాలి ఆ హ్మ్ ఉ అవును
అఓ పెట్
ఉ హలో
ఆ చెప్పు అక్క
హ్మ్ ఇంగ అవి కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక బిర్యానీ చేసే గంజు తీసుకొని దాంట్లో ఆయిల్ ఆయిల్ వేసుకొని అలాగే కొంచెం ఆ మనం ఇందాక రెడీ చేసి పెట్టు కున్నా మిరపకాయలు అలాగే ఆ కొన్ నే ఆనియన్స్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆ దాంట్లోనే కొంచం ఆల్ అల్లంఎల్లిపాయ్ పేస్ట్ వేసి అ ఇందాక మనం పక్కన పెట్టుకున్న చికెన్ని ఆ ఒక దాంట్లో వేసేసి ఒక మినిట్స్ కొంచెం వాటర్ వచ్చే వరకి ఉంచుతాం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉమ్ నాక అది అంత ఫై యాక్
ఇది గోర
తపుకేం
వాయిస్ బ్రేక్ అయితాంది వాయిస్ బ్రేకర్
అయ్ పెనంక
ఆ సరే అక్క